హలో హ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి. ఏంటి విశేషం చాల రోజుల తర్వాత
గలు వస్తున్నాయి కదా హడావాడి ఇల్లంతా ఊడ్చుకోవడం త బూజుల్ దుల్పుకోడం శుభ్రాలు చేసుకోవడం అన్నీ ఉంటాయి. కదండి
అవును అవును అండి మీక్ పండగలు కూడా ఎక్కువ కదా ఏం పండగ ఉందండి. త్వరలో మీకు
వస్తున్నాయి కదండి బోనాలు వస్తున్నయి దసరాలు వస్తున్నాయి. కదా ఇంక బోనాలు స్టార్ట్ అయిన అంతే కదా రేప్ అమావాస్య ఇంక ఎల్లుండి నుంచే బోనాల్ స్
ఆహా అవున అదే అదేలాండి మాకంటే మీకెక్కువ కదండి
అవునండి బోనాలు అయిన్డి దస్ రాలు తర్వాత వినాయక చవితి చాలా వరుస పెట్టున్నాయి ఇంక మాకువితి పండుగలు
మ్మ్ అవునవునండి ఆ హ మరి ఎంత వరకైయింది పని
పని అవుతూ ఉందండి ఇంకా ఎల్లుండి నుంచి పండుగ కాబట్టి ఇంక భూజులవి దులుపుకోవడాలు అవి అయినాయి ఇంకా ఏంటంటే పూలు పళ్ళు అమ్మవారిని రెడీ చేసుకోవడం అవన్నీ ఉన్నాయ్ కుండల్ తెచ్చుకోవడం బోనాలకి ఇంకా అవనీ నీ ఉన్నాయనమాట ఎళ్ళాలి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలనమాట అన్ని
ఉహు అలానా మీకు ఇది పెద్ద పండుగ గాదండి
ఇది కాదండి దాసలు వోన పెద్ద పండుగ ఏంటంటే దసరాలును ఆ సంక్రాంతి
ఇప్పుడు వినాయక చవితి ఉందా మీక ఎప్పుడండి వినాయక చవితి
వినాయక చౌవితి ఆడిలజూ ఆ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటుందండి
ఆహా స
ఉ సెప్టెంబర్ లో ఉంటుందండి ఆ వినాయ
అంటే బోనాలంటే బతుకమ్మకు ముందొస్తాయ్ కదా అని నా కొంచెం అవగాహన ఉంది
అదే అదే అదే బోన్ న్నలన్నీ అమ్మవారికి ప్రసాదం అదిగో చేసుకొని బోనం పెట్టొస్తారన్మా టమ్మవారికి అక్కడ మనం పూచేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అ ప్రసాదం మన ఇంటికి తెచ్చుకొన్ తింటాం అదన్నమాట
మ్ మ్
బోనం అంటే అది మళ్ళి అక్కడ మనం దన్న అమ్మవారికి బలిచుకోవాలంటే అక్కడ బలిచుకుంటారన్నమాట బలి కొనీ య వంట చేసుకొని నలుగురు చుట్టాలు అందరుూ వస్తారు కాబట్టి అందరుూ కలిపి తింటారు అనమాట అది
ఆహా అలాగా అండి ఉహు
పెద్ద ఆ ప్రోసెస్ అండి బాబాయ్ ఒక్కటి రెండు గాదు అబ్బో జనం వస్తారు ఇంటి నిండా జనం ఉంటారు అబ్బబ్బ అసలక్ష్షణం తీరుపాడు ఉండదు బోనాలందే అం త హడావుడి హడావుడిగా ఉంటుంది మీరు ఏం పండగలు ఎక్కువ చేస్తారండి హలో మీరు ఏం చేస్తారండి ఎక్కువ పండగలు మేమవుతే బాగా